హలో
హలో హేండి
హాయ్ండి బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం ఈవినింగ్ స్నాక్స్ అయిపోయినాయి ఖాళీగానే కూర్చొనున్నం
అవునా మాది కూడా వంట అవుతుంది అవుతుంది ఇప్పుడే ఆ పప్పు పెట్ ట్టాను రైస్ స్ కడిగాను తొందర చేసేసి అక్కడి నుంచి ఇట్లు తొందరగా అయిపోతే వర్క్ ఆ తాగేశాం ఇక నేను ఏమంటారు వంటె ఇగ కుకింగ్ చేస్తున్నా మీరేం చేస్తున్నారు ఇప్పుడు
పప్పు చేస్తున్నా ఇప్పుడు పప్పు ఎగ్ బాయిల్డ్ ఆ
ఆహా ఈ రోజు మీరక్క దండి చాపలు తినాలి కదా మీరు పప్పు ఎందుకు చేసుకుంటాడరూ
రే సెవెన్ ఈరోజు ఏంటి డేట్ ఏంటి ఆ అవునండి నాక్ చాపల్ పల కరి చేేయడం రాదు
ఆహా అవునా
ఉమ్ నాకు చేపల కర్రీ అయితే అసలే చేయడం రాదు
ఆహ ఏముందండి దాంట్లో మామూలు రెసిపీ లాగానే కదా
రెసిపీ లాగడానికి నేన్ ఇంతకు ముందు ట్రై చేశాను నేను కానీ అది ఫెయిల్ అయిపోయింది అంత
ఆహా ఉమ్
అట్టర్ ఫ్లాప్ అది
అవునా
ఏం చేస్తున్నారు
ఇంకా మార్నింగ్ ఏం చేసిండ్రు మరీ
నిన్ మార్నింగ్ కడ్రైస్ టిఫిన్
మార్నింగే కర్డ్ రైసా
ఆ నైట్ ఆ అన్నం మిగిలితే
ఆ
కర్ఫ్రైస్ చేస్తా మార్నింగ్ టైమ్ లో కట్డ్రస్ మంచిది అనేసి కడ్రెస్ తింట్
అవునా మరి ఎలా పెరుగు తోడబెట్టుకుంటార లేకుంటే టాకట్స్ తెప్పించుకుంటారా
తోడై పెట్టుకుంటా
తోడేనా
ఉమ్ ఇక లీటర్ పాలు తీసుకుంటం
ఎలా మిగిసాడు లీటర్ పాలకి
మాకు ఎయిట్టిన్
ఎయిటీ రూపీసా మంచిగా ఉంటాయా మరి చిక్కగా
ఓ చిక్క ఉంటే మాకు నెయ్యి కూడా అదే వెళ్తది
అవునా
ఉమ్ మీకు మీరు మరి
మేము ఇక్కడ బాగా పల్చకుపోస్తున్నాం అండి మా సైడు పాలు మంచిగా లేవు ఏ అసలే ఏ మంచిగా లేవు ఆ మొత్తం పల్చగా తెస్తానురూ పాలు అసలు తాగా టీ పెట్టుకున్నా కానీ ఆ టీ మొత్తం నల్లగా అవుతుంది
అవునా
ఉమ్
ఉమ్ మకాళ్ల ఏముండదు మాకు ఒకవేళ బా లేకపోతే మేము రిటర్న్ ఇచ్చేస్తాం
అవునా ఉమ్
ఒక ఫెసిలిటీ తీసుకుంటారు ఎందుకు చేస్తారు గన్ని వాటర్ వస్తే ఎవరు తాగుతారండి
అవును
అలా అన్నమాట
ఉమ్
ఏం ఏం స్పెషల్ మీ ఈవినింగ్ మరి ఉమ్ ఏం స్పెషల్ ఈరోజు నైట్ కర్రీ
ఈ రోజు అదే చూస్తున్నా ఇప్పటికైతే ఏం చేసుకోలేదు మరి నైట్ మరి చికెన్ తెప్పించుకుందామా అని అనుకు కుంటున్నా
మాది కూడా ఏదో చికెన్ అనుకున్నాం గానీ ఇగ తేలేద్ అంటె. అంటె ఓపిక నశించేది చేయలె ఇగ. రేపు మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతం మార్నింగ్. ఫైవ్ ఓ క్లాక్ అలా.
మార్నింగ్ హాయ్ కే లేసి వెళ్తారా.
ఆ మార్నింగ్ ఫైవ్ కి లేస్తే మళ్లీ మా హస్బెండ్ ట్రాఫిక్ అంటారు.
అవునా.
ఉమ్ ఇక మార్నింగ్ వెళ్తేనే వెళ్ళేసరికి టెన్ లెవెన్ అవర్. పర్లేదు. మళ్ళీ మొహరం కూడా వస్తుంది అంటే.
అంటే ఉంటారా మొహరం వరకు.
అటే.
వావ్ ఆహా.
వెళ్లొద్దు అనుకున్నానండి చిన్న ప్రాబ్లం వల్ల.
హ్మ్.
హ్మ్ ఈ ఎన్ని రోజులుంది మొహరం.
అంతే అటు ఎటో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంతే.
అంటే ఇప్పుడు ఎట్లాగో నెన్ ఈ జన్ ఈజో. జు ఇప్పుడు స్కూల్స్ పంపను. నెక్స్ట్ మంత్ పంపించడం అంటే‌. బుక్స్ అవి తీసుకుంటా వాళ్ళు వచ్చిన తర్వాత. అలా. అ. ఏంటి మరి ఏం విశేషాలు ఏం చేశారు.
ఈ మీ సైడ్ ఎలా ఉందండి ఈ రోజు వెదర్ కొంచెం చల్లగా ఉంద.
ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడ్డది. జస్ట్ ఇప్పుడే కొంచెం.
అవునా పొద్దుటి నుంచియితే మస్తు ఎండ కదా. సేమ్ మాకు కూడా అలానే ఉండే పొద్దుటి నుంచి. చి భయంకరమైన వేడి ఈరోజు. ఇప్పుడు కొంచెం వెదర్ చల్లగా ఉంది‌. ఆ కొంచెం లైట్గా గాలి వస్తుంది. లేకుంటే మధ్యాహ్నం వరకు గాలి కూడా లేకుండా అసలు‌.
మధ్యాహ్నం చాలా వేడి ఉండేనండి ఇటు సైడ్ కూడా.
అవును అవును.
చాలా అంటే చాలా వేడిగ. ఆ వేడికి మేమే. తట్టుకోలేకపోయాను ఇగ అసలు.
అవునవును.
అ
ఇంకా ఏం చెప్పండి. ఇంకా విశేషాలు ఏంటిది మీ ఊర్లో అంతా బానే ఉందా మరి.
ఇప్పటికైతే వెదర్ బానే ఉంది.
మీ ఊర్లో ఏమన్నా చూడ్దగ్గ ప్రదేశాలు ఎట్లా టూరిస్ట్ ప్లేస్ లో అలా ఏమైనా ఉన్నాయా. ఉంటాయా.
చాలా ఉన్నాయి ఇ చాలా అంటె పార్కులు ఎక్కువ ఉంటాయి పార్కులు. ఉమ్ అవి ఎక్కువ ఉంటాయి.
ఆహా
ఇగ అంతే ఇక్కడ ఏముంటాయి రెస్టారెంట్లు ఆ ఇక పార్క్ లకంటే ఇక కామనెగా వెళ్తా
ఉహు
సలా వెళ్తా
ఆహా
ఉ
ఎగ్జిబిషన్ అగ వస్తాయా మరి వచ్చినప్పుడు వెళ్తారా.
ఏమోస్తాయ్ ఎగ్జిబిషన్ కి ఆ ఇక్కడ వస్తే వెళ్తాం
ఆ హ
ఇక్కడికి వస్తే వెళ్తాం
ఎక్తారా మరి జాయింట్ విల్లు అవన్నీ ఎక్కుతారా మీకు భయం కాద్ మరి.
జాయింట్ వీల్ ఒక్కటే ఎక్కాను ఇగ మిగతా అన్ని ఎంజాయ్ చేస్
ఆ టీ కప్స్ కానీ అండి అవి
జాయింట్ వీల్ అంటే నాకు జాయింట్ వీల్ అంటే కొంచం భయం మీర ఎక్కుతారా మరి జాయింట్ వీల్ అనేది
నేనే ఏం ఎక్కానండి నాకు వామిటింగ్స్ అయితే చూస్తూనే వామిటింగ్స్ అయితాయ్ నాకు.
ఆ అవి వామిటింగ్సే అయితాయ్ జాయింట్ వీల్లు
అవును పిల్లలు ఎక్కరు కావచ్చుగా మీ పిల్లలు అటు ఇటు తిరుగుతర్ కావచ్చు
జాయింట్ వీల్ ఒక్కటి మేము ఎక్కించాం ఇక మిగతా అన్ని గేమ్సు వాళ్ళకి అవైలబులో ఉన్న గేమ్స్ అని ఆడిపిస్త్ మేము ఇక్కడ గేమింగ్ జోన్ వొచ్చింది ఆ వన్ అవర్ కి అ అట్లే కాదు ఆ ఫైవ్ హండ్రెడ్ కి టెన్ కాయిన్స్ ఇస్తారన్నమాట వాళ్ళు ఫైవ్ అవర్స్ ఆ ఫైవ్ హండ్రెడ్ పెడితే టెన్ కాయిన్స్ ఎక్కువ మనీ వస్తుంది గానీ గేమింగ్ మ్స్ మంచిగా ఉన్నాయ్ ఒకసారి తీసుకెళ్తేనే అట్లానే డబ్బులు ఎక్కువ అయిపోయాయి. ఇగ మళ్ళీ వద్దు అనేసి సైలెటుగున్నాం
చెప్పండి
ఉ కానీ గేమింగ్స్ బాగున్నాయ్
అవునా
ఉ ఆ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇగా కొంచెం రిలాక్స్ జేసి ఉ
ఉ ఉహు ఇగ
అమ్మా అనుకోకుండా ఈ రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇగ నేను రేపు వెళ్లాసి వస్త్ స్తంది వాళ్ళుఇగ రేప్ వెళ్లిపోతారు
ఆహా
ఉ ఇంకేంటి మరి విషయాలు
ఇంకేముందండి ఇప్పుడు మీరు మొహరం వస్తుంది కదా బాగా జరుపుకుంటారా మరి.
ఆ బానే జరుపుకుంటాం మొహరం ఉ మొహరంకైతే మాకు చాలా స్పెషలే
ఊ హు
ఉ
అంటే చాలా బాగా జరుపుకుంటే అందరు ఫ్యామిలీ మొత్తం జరుపుకుంటారు అంటే అక్కడ మీ బిగ్ ఫ్యామిలీగా స్మాల్ ఫైమలీలో
సక
ఆహ
ఉ ఫ్యామిలీ మొత్తం అమ్మ వాళ్ళతోనే ఇక
అవునా
ఉ
అ అందరు కలిస్తే మంచి ఉంటది కదండీ ఆ వైపు
ఆ ఆ టై లో వాళ్ళందరు కలిస్తేనే బాగుంటది అందరుూ వస్తారు ఇక ఒక్క వాళ్ళు అందరూ ఉ మీరు మీరు ఎట్లా చెప్పుకుంటారు
ఆ మేము కూడా చాలా బాగా జరుపుకుంటామ అండి ఇక మేము కూడా వెళ్తాం మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇ అక్కడ అందరుూ వస్తారు మా కజిన్స్ వాళ్ళు అందరుూ వస్తారు
ఉ
అస్తే ఇక అందరం కలిసే జరుపుకుంటాం చక్కగా కొంచెం రెైనీ సీజన్ ఉంటుంది ఎంత వర్షం వచ్చినా కానీ ఆ వర్షంలో తడుచుకుంటేనే తిరుగుతా ఉంటాం తిరుగుతా ఉంటాం మది కాట్
అదైతే కోమన్
ఆ
అటి త
అవును
ందేగా
ఆహా అప్పుడు వర్షం గీషం ఏం కనబడద్ కింద ఆ పల్లటూరు కాబట్టి కొంచెం బురద ఉంటది ఆ బురద అది ఏం కనబడదిో తిరుగులేద పండక్కి చినా హలో ఏరే హైమన్ మామా పలేతరుకు హలో
ఏ
హలో
ఇంకేంటి విషయాలు
ఆ ఇంకా ఏంటండి ఇక కామ
ఏ మరి ఇప్పుడు ఏం చేస్తారు వంట
ఏ మా బాబానే చికెన్ తెప్పద్దాం ని అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఫిష్ దగ్గర అసలు పెద్ద లైన్ ఉన్నది ఫిష్ అసలు దొరికేటట్టు లేదు ఈరోజు
ఏ ఫిచ్చు చేసేలాది కన్నా కానీ మార్నింగ్ నుంచి తెప్పించుకుంటే అయిపోయిదిగా మీ ఇలాగ చేసుకుంటారు కదా
ఇ చెప్తే అతను అబ్బో అక్కడ లైన్ ఉన్నది లైన్న్నా అనుకుంటేనే తిరుకుంటున్నాడు ఆ ఎండకి ఇ బయటికి వెళ్ళలే తను
మీ బాబా
ఆ
అవునా ఏ పిల్లలా సంగతి పిల్లలకేం పని
అవును అందుకనే ఇక సైలెంట్ అయిపోయినా ఇప్పుడు మరేమరి తెప్పించుకుందామని అనుకుంటున్నాం
అవును
హ్మ్
ఓ